వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా అండి వాయిస్
దని మీకు వినిపిస్తున్నా
ఆ వినిపిస్తున్నాండి ఏం చేస్తున్నారు
హలో మీకు వినబడుతుందా
మీంస్తుంది ఇం ఇస్తున్నండి
ఆ అదే మీ వాయిస్ కొంచెం లో లో వినబడుతుంది
ఇప్పుడు కేనా
ఆ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాలీ ఇంత ముందే ఒక రైస్ చేశాను
ఆ
ఇంత ముందు ఒక స్ అ
మీరు మీరు ప్రిపేర్ చేసారా ఇంట్లో
అవునండి నెనే తీసాను
ఓహా ఏం చేసారు ఏంటి
ఆ విన్నాను బాగుంటుంది ఒక సారు రెం సార్లు నెను గూడా తిన్నను
నేను కూడా విన్నాను రెస్పీ బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ నాకెంత పర్ఫెక్ట్ తెలిదు రెసిపీ మీ వాయిస్ వినబడట్లే మళ్ళా హలో హలో హలో మీ వాయిస్ వినబడట్లేదు
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఇప్పుడు ఇన పడుతుంది
అయితే మా మమ్మీకి ఇప్పుడు రంజాన్ బాగా బయట